హాయిండి బాగున్నారాండి బాగున్నామండి ఆ సేమ్ టు థ్యాంక్ యూ అండి మీ కూడా
హ్యాపీ న్యూ ఇయర్
న్యూ ఇయర్ లేదు నుతనా సంవంతర శుభాకాంక్షలు
వావ్
తెలుగు తెలుగు సంప్రదాయంఅంట డి
అయ్యో అవునా
ఉ పరాభి అయింది పరాభి నామ సంస్ శుభాకాంక్షలు
ఆ పరాబీ నామ యా దట్స్ రైట్
అంగ
అది కరెక్ట్ అండి ఎవరండి సంత అంటున్నారు పక్కన మీ అమ్మగారా
ఏదో ఫోన్ లో వళ్ళ డి అడుతోటి
అవునా
తిన్నారండి ఆ తిన్నా అండి ఇళ ఉగాది కదా కొంచెం నాన్ వెజ్ ఇంట్లో మీ ఇంట్లో ఉండను
మా ఇంట్లో కూడా
అ సినిమాకి వెళ్దా అని అనుకుంటానండి దూరంధర వచ్చింది సినిమా దూరంధర అండి టూ
ఉ అవునండి మా బ్రదర్ అదే మూవీ ఎలా అడుకుండండి ఆల్రీ అలా ఫ్రెండ్స్ తోటి హ హిరో ఎవర అండి అందులో బాలివుడ్ హీరోయిన్
ఇరవై అంతా హిందీ వాళ్ళ అండి
అంతేనా
ఇంకాని బాగుంటుదండి మన ఇండియా గురించి మంచి బాగుంటుదిది
అవునా
చూడాలండి అది కాకపోతే ఏందంటే నేన్ అ కొషేపు చూడ కూర్
ఆహా ఆహా కొంచెం పెయిన్ ఉన్నా ఇంకా సెట్ కాలేద అండి అది
ఇంకేందండి కొంచెం కొంచెం ఇప్పుడు లోపట పచ్చిగ్ ఉంటదంట కదండి ఆ టైమ్ దెబ్బ
తగిలిందా అండి
దెబ్బ బయటకి ఏర్పడుతులే లోపట ఆ ఉందండి బాగా ఆ లేదండి నార్మల్ దన్
హ్మ్ హ్మ్ ఆహా పట్టి వేసారా ఎంత వేసేసుకున్నారండి ఆ పట్టి
ఆ పట్టి వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంచుకున్నాండి వన్ అండ్ఫ్ మంత్
హ్మ్ ఫార్టీ ఫైవ్ డేస్ దాకా కాలు కదలియకుండా అట్లనే ఉ
ఆ ఉందండి ఏం చేయను ఇంకో సా
హ్మ్ చాలా గ్రేట్ పెట్టండి బాగానే ఉన్నార అలానే పనుకొని
ఇక ఉండాలండి ఇక నొప్పి కదా ఏం చేయ్యను
హ్మ్ హు ఎవరు చేశారండి మీకు మరి ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా కాళ్ళల పెట్టుకుని ఉంటే
ఆ అండి అర్ధంకాల
ఫార్టీ ఫైవ్ డేస్ అట్లనే బెడ్ మీద ఉంటే మీకు ఆ ప్చ్ ఎంతైనా ఫుడ్ అయినా డ్రింక్ కింగ్ అయినా, వాటర్ అయినా, పాలయినా, అమ్మినేనా
ఆ మా మమ్మీ ఆ మా మమ్మీ మా అత్తయ్య గారు ఉన్నారు
అవునా
అ
ఇంకా
చెప్పాలండి మీరే ఇంకా సినిమాకి ఎళ్ళారా మరి మీ బ్రదర్తో వెళ్ళక పోయారండి అంటే మీ బదర్ ఫ్రెండ్స్ తోనే ఎళ్ళారా
తోటి ఎళ్ళాడు మళ్ళా నాకి ఈ పిల్లలు ఉండరండి ఆ అయ్యింది ఆ మా చిన్న కోతి అరుస్తనే ఉన్నడండి మా చిన్న బాబు ఎప్పుడూ లొల్లి చేస్తూనే ఉంటడు
హ హ హ అయ్యో
అయ్యో నిన్నటి నుంచి కాల్ చేసిన అయిపోనికి ఇక్కడ సిగ్నల్ ఫుల్ ఉంది
మరి చెప్పాలి కదండి మీరు
ఆ చేసినా కంప్లీట్ అవ్ కావచ్చు అప్పుడు ఈవనింగా ఆ ఇప్పుడు నేన్ ఎల్లినా
తీ మీరు ఎందుక్ డిస్టర్బ్ చేయాలి తీ మమ్మీ వాళ్ళతో ఉన్నారని చెప్పి చెప్పేసి
హుమ్ మార్నింగ్ ఎమ్ చేసినా అయిపోవ్ ఈరోజు మొత్ మొత్తం కాలిగానే ఉన్నా
మార్నింగ్ అంటే ఫెస్టివల్ గా డి ఇట్లా అయిపోయినా ఇప్పుడు మీరు గుర్తు చేయకపోతే
హుమ్ ముందు నుంచి చేసిన పోవు ఈరోజు కంప్లీట్ చేయాలి ఎటు చేసి
హుమ్ చేస్దామండి ఏముంది ఆ హాఫ్ అన్ అవర్ లో అయిపోవా మేము ఆఫ్ వన్ అవర్ అయ్
వన్ టూ అవర్స్ పడ్తది టెన్ టెన్ టెన్ టెన్ మినిట్స్ గదా మళ్ళ స్లో టైమింగ్ గదా హుమ్ మాన ఇంట్లో టెన్ మినిట్స్ అయితే మన దగ్గర ట్వంటీ మినిట్స్ సై
అవ్ అవ్ అటు టెన్ ఇటు టెన్ ఆ
ఉన్నది కాబట్టి
హుమ్
లేట్ అయితాంది అదే స్పీడ్ స్పీడ్ అయితే ఏం గాదు
అవును మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లారండి
అవునండి మా అమ్మీ వాళ్ళ ఇంటికే వచ్చాము
ఉహు ఇంకా అండి చెప్పండి
ఇక చెప్పాలండి మీరే ఉగాది కి షాపింగ్ చేశారండి ముందు
ఇంగా షాపింగ్ ఎక్కడండి ఇడ్స్పోయినవి ఏసుకున్నా
ఏం చేసారు
పాత బట్టలు వేసుకున్నామండి
ఎందుకండి చేయించలేద అండి మీ మమ్మీ గిట్ల ఆహా సిచువేషన్ ఇక మనీ ఉండాలి కదండి ఇంకా చిన్నపిల్లలు కాదు కదా
ఉ మనము అడగలేకపోతన్నాం అండి అన్ని ఎందుకంటే మనకు కొంచెం ఏసే ఏం చేస్ ఉ కాలి కూసొని తినాలన్నా బాగుంటుదండి
అది కూడా వాస్తవమే కదా అండి ఏజ్ ఉన్నప్పుడు కష్టపడాల్సి అంతే కదా ఆ మనం వర్క్ చేస్తే అవునండి మా బాబు కోతి తీట తి బాబు మా బాబు పేరు పేరేనండి
వావ్ ఆంధ్రనా అండి మీది
ఆ అవునండి ఏపీ
మాది పీ అండి
ఆహా టీనా
ఉ కేజీ
ఆహా ఇంకా మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారని నువ్వు ఒక్కడు వినండి
లేదా నేను మా బ్రదరు మమ్మీ డాడీ బ్రదర్ తెని చదువుతున్నాడు మమ్మీ డాడీ
సవన్
లేదండి ఇప్పుడు ఈ అంతే ఎంత
ఆహా ఈ ఆ అంద బా బ్రదర్ కూడా
ఆ చెప్తాను
ఏమంటున్నారు మీ బ్రదర్ ఇంకా
ఏందే దెం తిందాం అంటున్నారూ ఇప్పుడే తిన్నా అని చెప్పాను పడుకున్నాడా లే లేచిన
ఏ టైం లో పడుకోవడం ఏందండి
మధ్యాహ్నం పడు కొని ఇంకా లేవలేదండి
అమ్మా ఇన్ని అవర్స్ వాడుకున్నాడా మ మల్ల నైట్ నిద్రపోతాడా అండి
ఇక డిస్టర్బ్ చేయకపోతే నైట్ మొ
ఇదే కంటిన్యూ చేస్తాడేమో ఇక మళ్ళా టుమారో లేవ్వడం ఆహా మార్నింగ్ లేస్తాడేమో పడుకొనివ్వండి మార్నింగ్ ఎట్లాగో స్కూలు కూడా వెళ్తాడు కదా
రేపు మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ అండి రేపు టెన్త్ ఎగ్
ఆహా వాళ అప్ వాళ్ళ దాంట్లో సెంటర్ పడతదా అండి
అవునండి అవును
అయితే ఇల్ ఎట్లాగే ఆఫ్టర్నూన్ వె తరు మీరు దించేసి వస్తార అండి వ్యాన్ కి వెళ్తారా
లేదండి బస్ వస్తుంది బస్సుకి వెళ్తారు దగ్గరనే అండి కాకపోతే ఇగ మనకు టైం లేక ఈ బస్సు ఫీజ కట్టాల్సి వస్తుంది
ఫీజ్ ఎందు వెేట్ చేయడం బొక్ మనకు వెహికల్ ఉంటే వెహికల్ మీదడై వెళి జాపింగ్ చెయ్
కాకపోతే అన్ ఒక్క రోజులో అవైలబుల్ ఉంటే రోజు ఉండలేం కదండి టైం కి అట్లా అనేసి
వే కదా దగ్గరనే అంటున్నారు కదా రాలేడా అండి నడుచకుండా
దగ్గర అంటే మరీ దగ్గర కాదండి ఒక త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్
ఆ అంత లాంగ్ ఉంటద అండి అంత లాంగ్ ఉంటు అన్నప్పుడు కంపల్స
బస్ ఫీ కట్టాల్సిందే కదా అండి
ఎంత కడతారండి ఇయర్ కి
ఇయర్లీ వచ్చేసి ఎంతండి ఫైవ్ థౌసండ్ కడతారు కావచ్చుకంతే
అంతే తప్ప కొనీనా ఊహు అసలు స్కూల్ ఫీజ్ ఎంత ఉంటుందండి తనకి
ఆ ట్వంటీ ఫైవ్ ఆ ఎల్ ట్వంటీ ఫైవ్ అడి తక్కువ నేను ఇప్పుడు ఫైవ్ తోని పెంచారండి
మా బాబు ఎల్కేజీకే టెన్ థౌసండ్ ఆ బాబు టెన్త్ కి థర్టీ థౌసండ్
హ హహ ఏవన్ ఇద్దలో విచిత్రం అప్పుడప్పుడు
ఊ
ఎల్కేజి టెన్ థౌసండ్ టెన్త్ క్లాస్ కి థర్టీ థౌసండ్ అన్యాయం
ఎల్కేజకే మా బాబుకి టెన్ థౌజండ్ విత్ మళ్ల బుక్స్ సెపరేట్ స్కూల్ సపరేట్
వామ్మో
ఆ అన్ని టోటల్ ఫీ చేసుకుంటే ఫిఫ్టీన్ థౌజండ్
హహ
ఊ టూ యూనిఫార్మ్స్ కి టూ థౌజండ్ బుక్స్ కి త్రీ ఫిఫ్ త్రీ థౌజండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్
వామ్మో చదువుడేమో కానీ ఖర్చులేక
నా ఇంకా మా ఆన్లైన్కు బ్యాగు్ సపరేట్ బ్యాగు లంచ్ బాక్స్వని అయ్యని సపరేట్
మల్ల షూ
ఆ ఆ ఇంకాది తీసుకోలేదండి ఇప్పుడే చిన్న బాబు కదా కొంచం ఎల్లేర్జిస్ ఏదన్నా వస్తదని
అదే వద్దులెండి
నెక్ట్ ఇయర్ నుంచి షూ కూడా తీసుకొని పంపించయాల్సిందేనండి వాళ్ళ మేడం వాళ్ళు అంటున్నారు షూ కం కంపల్సరీ మేడం అని
ఏది కానీ చిన్న పిల్లలు కదండి కొంచెం షాక్సెస్ గట్ వేసుకుంటే కొంచెం కొందరికి పడితే కొందరు పడవు
ఆలోచిస్తున్నాం నెక్స్ట్ ఇయర్ ఇక కంపల్సరీ తీసుకొని పంపియాల్సిందే అని అన్నారు అ స ఇయర్ కూడా మేము యూనిఫామ్ తీసుకోద్దా అనుకున్నాం కానీ మరీ బాగా ఇబ్బంది పెట్టడం వల్ల యూనిఫామ్ అటెండ్ చేసాం
అవునా మరీ ప్రైవేట్ స్కూల్ళ దారుణం అయిపోయిలండి టూ మంత్స్ చేస్తున్నారు
అంటే మా దగ్గర స్టడీ అంతా పర్టికులర్ గా లేదండి అ
వద్దండి గవర్నమెంటు అప్పల్లకి వెళ్ళదు ఏదో ఫ్రీ కోసం పంపించే వేస్ అండి స్టడీ అంటే బిహేవియర్ మారిపోతుంది పక్కనున్న కల్ చరు అంత
ఆహ్ స్టడీ కూడా అంత అనిపిస్తలేదండి మళ్ల ఫస్ట్ టూ మంత్స్ స్టార్టింగ్ లో పంపి. పప్పచ్చి చూసాం గాని అక్కడ మొత్తం పిల్లలు మొత్తం ఏయమంటారు మన చిల్లల పిల్లలు ఎక్కనే ఉన్నారు డిసిప్లిన్ లేదు మెయిన్ పిల్లలల్ మ్మ్ ఇంగా డిసిప్లేన్ లేనప్పుడు మనం పంపిస్తే మన పిల్లలు కూడా అట్లనే అయితరు
అది కూడ వాస్తవమే కదాండి
ఆ స్టడీ కన్నా ఎక్కువ డిసిప్లేన్ ఉండాలి ఫస్ట్ పిల్లలన్నాక హ్మ్ డిస్ప్లేన్ ఉంటే ఆటోమేటిక్ చదువు అదే వస్తది
ఆ ఓకే అండి
ఉమ్ హ్మ్